హలో
ఆ చెప్పు
అ పో నను ఎన్నందిల అవరు నింట
అదే నువ్వు
నేనా
ఆ నూనా గుండకాయ
మీ గుండెకాయ
ఆ
భూత వచ్చింది కాని ఎందుకలే నాకుపోతు నాన్న ఆ సరే సరే గుండెకాయ ఆ
ఎమ్ చస్తన్నావ్
ఏం చేస్తలో ఎందాకు బిజీ అని ఫోన్ పెట్టేస్తావు కదా
ఉమ్మ్
ఆ ఏం చెప్తది ఏంటి ఫోన్ పెట్టసా
పిండా పనిచెడానికేలను
ఏం పని చెప్తుందమ్మా
ఏమో అనుమానమ అంటుంది
ఆహా మర వండితజ కద
వండుతాను టైమిం కావలేదు కదా బల్ టైం ఉంది
ఫూల్ టైం ఉందా
ఆ
అ
నీ తొందర తిరుగుతున్నాడు తమ్ముడి వీధిలంతా అంటా తిరుగుతున్నాడు
ఊర్థండ్ అ తర కొద్దు ఇంట్లోకి వచ్చి కొద్దిగా ఉండను నువ్వు చెప్పలేకపోతున్నావేంటి
అమ్మోయనా మాట చెప్తే ఇంకేమన్నా ఉందా నేనేనా మాట చెప్తే ఎంటాడాడు
హ ఆధాలా నువ్వు నేను గడ్డి పో పరకలాగా తీసి పగన పడేస్తున్నాడు ఉమ్మ్ ఎవన్నా
బాలమణితో పాటు నడుచకుంటే వెళ్తున్నాడు
ఆ
అమ్మాయిలతో
అదే అదే
మొన్న తరనాలకి వెళ్ళాడు అది ఎవరో దా అది ఎవరో పేరు చెప్పి దాంతో శైన్
సర్లే సర్లే మనకి ఎందులా కాని అడ ఏదోడ చేసుకునే కాగాని ఇంకంటి మరి విషయలు
ఆ అట్లా ఆడుతున్నారు తెలుసా
మాట్లాడుతున్నాడా
హలో
హోటల్ ల ఆ
బిర్యానీ కొంటె డ్రింక్ బాటిల్ ఫ్రీ
బిర్యానీ కొంటే డ్రింక్ బాటిల్ ఫ్రీయ ఎవరు చెప్పారు వన్నా క చల్లే చల్లే కొనుకుంటారులే
ఫస్ట్ ఓపనింగ్ నిదే మరి
ఆ
ఫస్ట్ నీదే
మీంగ
ఆ వా వాళ మచ్చపాకో
సర నేను ఓపుతాంద
బ్యానర్ నేను కటచేస్తా కొనుక్కొనేది నువ్వు
సరే సరే నా మీద పెట్టి నువ్వు బిజినెస్ ఓపెన్ చేస్తున్నావు అయితే
ఆఓ నాది కాదు బిజినెస్ వాళ్ళది నాదికాదు బిజినెస్ వాళ్ళది
హలో
హలో ఉలిపాయల ఉల్లిపాయల ఆటో వచ్చింది వినపడలేదు
ఆహా సరేలే
ఆ ఇప్పుడే నాన్న వచ్చాడు గడ్డి తెచ్చాడు గేదాలకు
ఇంకెంటి విషయాలు
ఏమున్నాయి జాతర జరుగుతుంది వస్తావా జాతరికి
నాకు తెలిసి దాని గురించి నన్ను వాయించేస్తున్నావు జాతర జరుగుతుందిలే మీ ఊర్లోనే
దా ను కూడా వత్తావా ఏయ్ -
ఏదా
మను కోస సత్తంటే రావ
తిన్న తిన్న నాకేం వద్లే
దొన్ పొన్మానఖట్క
ఈ
ేగిస్తారు
సరే సర తనుగా తిను
దనకుద్ బ ఆగదా బల్కింటారు తప్పు
ఏ కావాలా ఉంటేంది నువ్వు
ఇక్కడ బోలేని పూర్ చేట్లానే తె చ
ఏ మలేసి
గొలాపూ మక్ళ కాణకాబరం మకుళ వకే మకుళ
హ
కేసు మళ కైలు బోర్డానికి కాతన్నా
పోరునుకోంలేదంటంటి
వండు కొనట్లేదు వండుత లేదు ఆవిడి
అందమంది చెప్పు చెప్పు
బండదాంటా
ఏ అదే
మాసలుంత అత్త మాసం కోర్లోయ అధ అంత
ఆహా
మాసం తెచ్చేదాకా వండదంట గుడ్డు ములకయ ఉండే బాబా అంటుది వండతలేదు
అది
గుడ్డు ములకయ వండే అంటే వండుతలే
ఓ సారిలైన్లోడ్
ఆ ఆ
అమ్మా ఫనిదిో
ఆ
హలో
ఆ
ఆ చెప్పు
తెన్నవ
ఆ
ఏం కురా
ఇందాకే కదా చెప్ప ఏం కూరనా
మిల్మకెర్ల
ఉమ్
చికెన్ తంటలే కదా మర్చిపోయను
తినట్లేదు నేను సాధు జంతువుని అయిపోయిను